హలో
అ
చెప్పు చెప్పు చెప్పు
వినిపిస్తుందా
యా సం సం క్లారిటీ
రైట్ సైడ్ ప్రాబ్లం ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే వస్తు
ఓకే స్పీక్
ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడాతము నీ వాయిస్ చిన్నగా వినపడుతుంది.
అంటావా
రపకాడ బట్ ర ఒక గడమా
నేనేమి అట్లా మాట్లాడను దగ్గర ఇది అడిగే చదివిల్లా అది ట్వెల్వ్ వారికి నా రేపు రేపు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు లాస్ట్
ఆ రేపటి వరకే లాస్ట్
ఆమెరాన్ కింద డాటా థర్టీ ఫస్ట్ వ చెల్లింపబడవు.
దానికి ముందు రోజు వరకే ఇంకే ఏమేం చేస్తాము అవన్నీ కన్సిడర్ చేస్తాడంట దాని తర్వాతకి రోజు నుంచి ఏమి చేసిన కన్సిడర్ చేయారూ అట
ఆహా
మన కొత్త ఏమన టాస్క్ ఇస్తారా లేకపోతే అ
గాదే నేను అనుకుంటున్నా అందుకే తోదర ఎస్త ఏమన్నా ఇంకేమన్నా ఓస్తందా అని చేయానికే చూసినా
ఆస్కు
ఉమ్
అదే ఈప్ మనం మొత్తం జెతే ఓతది కదా
ట్వంటీ టాస్క్ అంటే మామూల ఈ నీ ఎన్ని అయిపోయినాయి
స్ స్
సిక్స్ మన్ తినే వరకైయినా టెన్ అయిపోతాయా
ఫోర్టీన్ బ్యాక్ అంటే ఓకే ఆ
తినేవాళ ఒకటి ఎన్ని అయిపోతా అంట
అయిపోత్తే
ఉమ్ మళ్ళా ఇంకో నెంబర్ ఉంది డాడీ
ఉమ్ డాడీ
ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ సిస్ జీరో నైన్ జీరో ఫైవ్
షో పిచ్చా నీకెమన్నా
అ కొన్నిసార్లు గట్నే ఓతయి అడి
చ్ అళ్ది మంచిగా కింద మెన్షన్ జేషిలక్కడ
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసినవా
ఉమ్ చూడ్ ల
అ కీోడు వరునేలా
తె
తత్ భగత్ సింగ్ హీరో ఎదా
తెల్ వాే బరి
ఏమో పవన్స్ పవన్ కళ్యాణ్
హుహుమ్ ఆహా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యేది అదేనా
స్తాగ్ దగవే
అవు అని చూడలేన్ నేను
బాగానేవుంది కాని కొందరు ఫ్లాప్ అదిదింటారు. దురంధర బాగుందంటారు దురంధం టూ ప పట్టుకు
అదేక్కడిదిరా
అది ఏత్తరు ఇప్పు ఇంండస్ట్రిల్ ఇండస్ట్రీ హిట్ అద
నేనేం
ధంధర్
బాగుందండి సినిమా
ఉంటది సంతకు ముందు
ఎలా
అందులో
దురంధరా
అవు
అది తమిళ హ మ మన తెలుగు మూవీ అది హిందీ మూవీ.
ఇయా
ఆ దాన్ని డబ్బింగ్ చేసది తెలుగులోకి హిట్టు ఒడ్టింది మంచిగా నీట్గా కలెక్షన్స్ వస్తాను
నిరోయవరి నిరోయినా బర
నాకు హీరో ఒకర ఒకరు తెలియదు రితిక్ రోజు అనుకుంటా
తెలువులో కూడా వాళ్ళేనా డబ్బింగ్
వు అంతే వాళ్ళండి వాయిస్ డబ్బు చేస్తా అంటే ఇప్పుడు పుష్పటు ఉన్నదిగా
హ
దాన్ని రీమేక్ అని డబ్బింగ్ చేస్తారు అంతే ఇప్పుడు వాయిస్ కూడా తెలుగు తెలుగు లాంగ్వేజ్ కదా
ఉ
తెలుగు ఒకటి తెలుగులో వస్తుంది హిందీ కానుకుంటడా హిందీలా డబ్బు చేయాలి
మళ్ళ అంతా చేయాలంటే కష్టం కదా
ఆ మళ్ళా అంతా ఏరు ఓన్లే ఆడియో ఒకటి వస్తారు
అదే ఆడియో వేరే మనుషులు చేస్తారు
హిందీ ట్రాన్స్లేటర్స్ ఉంటే
ఇన్ని నేర్పిచ్చువాాల నాకు
నాే హిందీ అర్ట ఆడ్లుతుది నీగేనే బిత్త
మంచి నేను మాట్లాడుతున్నా వాళు
ను ఇనావాని మాట
ఉ
ఈఆర్ ఇల్లుడి నుంచి ఐపిఎల్ స్టార్ట్్యా టి అ
అవు నేను కూడా చూస్తా
చూడు ఓడు దడాాలన్న చూడబ
వెే
నేను చూడనే చెప్తా ఐపీఎల్ చూడక అసలుకి చెప్ా
ఇ బాత
ఆ
బకాస్స్తతవా
సర్ బిగ్ బాస్ అనే ముచ్చట్న లేదు దని దవాబకి
బిగ్ బాస్ టెన్ూ కూడా వస్తుస్తుందంటా కదా
ఆ
దల్పాస్ స్టెండ్ లో వస్తా మ
నాకు అవసరం లేదు దాని గురించి నేను అసలు చూడనే చూడాలి అంత ఎట్ ఉంటంది ఆ షో అంతా నాకు నచ్చందంట అది ఒక్కటిే
ఎంత పెల్లి ఉంటాయి మ మంచిగా
తళ్ళ్ళ ఏముండదు అంతా అ క్రింజ
ఫస్ట్ లా బాగుండే ఫస్ట్ కొన్ని సీజన్స్ బాగుండే ఇప్పుడేం బాల
అంత స్క్రిప్టో లేకపోతే అది నిజమో తెలియదు కాని
స్్రిప్ట్ కాల్ స్క్రిప్ట్ అయితే ఆ ఎవరైనా కావాలని తిప్పి పచ్చుకుంటారా
యా తిట్టు అంటే స్క్రిప్ట్ అయినప్పుడు తిట్టించుకోరా.
ఆ స్క్రిప్ట్ అన్నప్పుడు ఇట్లా తిట్టిచుకుంటారు.
పైసల్ రిత్తంటారు కదా పైసలు ఇత్తరు కదా పైసలు. పైసా పైసా మే తమాషా డెక్ కే అంటరూ
నిజంగా మళ్ళ బయటి పోయినోలు తరు రపాయినవతరు. ఇష్టం రావడం పోవడం.
ఎవని ఇష్టం పడే వాళ్ళకి గెలిపించుకోంటే వాళ్ళుకిి.
ఓటు యాతవ నువ్వు
దీనమ్మ ఓట్ కాదు అసలు దేఖను కూడా దేఖను అసలు నచ్చదు అది.
ఆ పర్సని గెరిపియాలనుకుంటే ఈ ఉందర్కి ఓటు వేయండి అంతే
ఎవడిని గెలిపియాను నాకు అవసరమే లేదు.
హ్మ్మ్ ఫస్ట్ ఫస్ట్ మచ్ ఏవలికిరా
ఆర్ సి బి, రయల్ చాలంస్ బెంగళూరు
ఏం ఏమీ ఆ హైదరాబాద
ఆ నా ఫుల్ సపోర్ట్ మొత్తం
అవును ఇప్పుడు చెప్పరా హైదరాబాద్ క, ఆర్ సి బి క ఆఫీసర్స్ అది ఆర్ సి బి అంటావు కదా
మనది ఎప్పుడేనా ఆర్ సి బి ఫరెవర్ రా
హ్మ్ నీ మొఖం రా
నీకు ధోనియా.
య్యా నేనే మా టీంకి సపోర్ పోర్ట్ చేయటలే ఒక పర్సన్
నేను అందరికి సపోర్ట్ చేస్తా నక్ ఉమెన్ ఇష్టమే ఆర్ సి బి ఇష్టమే సన్ రైసెస్ అన్న అసలకి ఇష్టమే ఉండదు.
అసలు వాళ్ళు ఏ మ్యాచ్ లో గెల్లవారు రారా ఊకో ఓడిపోతారు.
నాకు నచ్చని టీం అదే చెన్నయ్
అయ్ ఉహ్మ్మ్
చెన్నై సూపర్ కింగ్స్ అంటే అసల నచ్చదు అదను.
నాకు ఆర్ సి బి అంటే అసలే నచ్చదు.
ఆర్ సి బి, కోట్లల మంది జనాభా గుండెలా ఉంటాయి. మీ చెన్నై సూపర్ కింగ్స్, మీ చెన్నై. అదే సరే కప్పు గెలిచిన మా టీంకిి పదహారు వందల కోట్లు వాల్యూ ఉన్ లేర్ మీ టీం కి ఉన్నారా. చెప్పు అంతా సీన్ లే నూట డెబ్భై ఒక్క కోట్లే ఎంతో ఉన్నదే అంతే
నూట డెబ్బై.
మరి పదహారు వందలు, మరి పదహారు వందల కోట్లు. ఫస్ట్ టాప్ ప్లేస్ మాదే ఒక్క సారి కప్ కొట్టేడానికే అంత్ ఎంత వాల్యూ ఉన్నదంటే మిగతా అన్ని సార్లు కప్పు కొడితే అంత ఉంటది. మళ్ళ దానికి కొనాలన్నా వాడికి. మరో జన్మలో సరిపోదు. ఇక చెన్నై డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతది
సరే ఈ సారి చూద్దాంగా
ఎ రపు సార్ యాక్ట్ నేను చెప్తానా
సితబల ఈ సారి వస్తాయి ఆడతరు చూస్తాము
మా ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఎట్లనే మాది పోతుంది అనుకో
ఎందుకు
అంతే చిన్న చిన్న స్టేడియం ఉంటది సో థాట్స్ వై మాకుచ్చుకు రాదు
డిఫెండింగ్ చాంపియన్ ఫస్ట్ మ్యాచ్లో అయిన మాకు కొన్నిసార్లు వస్తాది కొన్నిసార్లు రాదు బౌళింగ్ మాధ్యట్ట ఇంకా టాస్క్ బట్టి ఉంటది
అ ఇంకేం ఇంకేమి మంచిగా ఆడుతారు
ముంబై బాగా ఆడతాది ముంబై
ఆ
ముంబై ఇండియా
ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చిన్నగా మాట్లాడతంతే వినిపియట్లేదు
వాళ్ళు కూడా బాగా ఆడుతరూ అందులో ఈ ఫేమస్ పర్సన్
ఎవరు
పేరు గుర్తుకు రావట్లే
మళ క్రికెట్ ద అడా
అండ్ నువ్వ అంటే ఎప్పటి నుండో చూస్తానో వాటికి నీకు తెలుసు నేను లాస్ట్ ఇయర్ ను ఉండేనే సూషది
బ
ఆ
ఆ
వినిపేయర్లే
హిట్ మేన్ అంటన్న
ఆహా బుమ్రా కూడా మంచినే ఆడతాడు
వాడు బౌలర్ అరే బౌ బౌలింగ్ మంచి ఇ
ఏ గేమ్ మంచిగా ఆడుతున్నారు ఆ బ్యాటింగ్ కూడా వస్తుది కదా
అంతేనా బ్యాటింగ్ మరి లాస్ట్ లాస్ట్ కొద్ది వస్తుది మరి ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకుతుది లాస్ట్ కి పోయ కన్నా వస్తుంది
సారే తి బాయ్
బాయ్ బాయ్